హలో
హలో
అక్క ఎం క తినావ
రా తిన్నావా
తిన్న తిన్నా
మేమి ఎక్కడో బయటఉన్నటునావ్
లేదు తినేసి ఫీజీకి వెళ్తున్నా
చికెన్ తిననికి
ఆ పీజీలో మధ్యాహ్నం మూడ మూడే పడ్డాయి
పో
ఆయక్క అంటది చూడు వైశాక్క ఏంది మనకంట రెండే రెండు పీసులు వేస్తుంది ఎట్ల కాడ నిండుతు అది మినిమం ఫోర్ పీసెస్ అన్నా వద్దా అంట చూడు అట్లా నేను అయ్యాక ఒకోటే బ్యాచ్
నాకు మధ్యాహ్నం ఒకటి వేసినమ్మ తల్లి నాకు గొద్దు అని అది ఎనక్కేసి చిన్నది వేసుకొచ్చు కున్న
ఆడునప్పుడే
మీరు తినండి అప్ప ఎవరి ఇష్టం వాళ్ళు తినండి
మనం స్ఫూర్తిగా బాగా చపాతి చికెన్ కర్రీ తిన్నాక అప్పుడు మనసు కుదుట పడింది ఇక్కడే డాబా మ ఇది పరోట తీచ్చుకున్నామే
ఆహా
ఆడ చికెన్ కర్రీ చపాతి సూపర్ ఉంటుంది
హు హు ఇంగేంలే
దుబ్బోడు చూడు ఫోన్ చేసి భయపడి చప్పుతున్నాడు
ఏమి
నిన్న నా శరత్ కుమార్ దగ్గరికి కొంతమంది పెనాడంట పవర్ సిస్టమ్ యాప్కి సార్ నిజం చెప్పండి సార్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు సార్ అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అన్నాడు అంట మొగం మీదే
ఆ
అంతమంది అని వీడు ఇరవై మంది ఇంక ఎక్కువ అయ్యండొచ్చు కానీ గుర్తుకు లేదు నాకి అంటున్నాడంట నాకు అప్పుడు చెప్పి నుంచి గుండె దడ దడ దడ కొట్టు
ఆ కూడ బై మేస్తంది
పదహైదు ఇరవై మంది అంటే ఏం హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ అది
అదే కదా
ఏమో తల్లో
పురుషుతమ్ ఆ రోజు ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అన్నాడా
అన్నాడంతే మళ్ళా పోయి సార్ ఇట్లా ప్రాజెక్ట్ గూప్ గురించి హరీఫ్ వాలు అరీఫ్ గ ఆడిపోయి అడిగి స నిజం చెప్పండి సార్ ఎంతమంది పోయినారంటే ఆల్మోస్ట్ పంద్రహు బిస ఏ ఉన్క
మనం పోయి అడుగుదాం
ఇంకేం అయిపోయింది కన్ఫామ్గా చెప్పినడ
ఇప్పుడు ఇన్ని రోజులంతా కొంచెం దిమాతో ఉనింటి ఇప్పుడు ఇట్ల చెప్తే భయం వేస్తుంది నాకు
నేనే మేము రెండు క్వశ్చన్లు పర్ఫెక్ట్గా రాసిన
పాస్ అయిపోతావు లే నువ్వు
మిగతా మూడు క్వశ్చన్లు నాకు తెలిసిన నాలెడ్జ్ ఎంత రాసోచిన్న
నువ్వు పాస్ అయిపోతావు నేనే
నువ్వు పాస్ అయితవ్
నాకు అసలే నచ్చని సబ్జెక్ట్ అది ఉమ్ ఉన్నాయి
ఎంతున్నై ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయా
దాంట్లో ఒకటి ట్వంటీ టూ
అయ్యో ఇప్పుడు మినిమమ్ నీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలా
ఏంది
ఎక్స్ట్రానల్
ఎక్స్టర్నల్ ఏడ వస్తాయి ట్వంటీ ఫైవ్
ఆ రాకపోతే అంతే తల్లి రావాల ఖచ్చితంగా నీకు ఇంటర్నల్స్ ఎన్ ఉన్నా ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా రావాలి
అటెండ్ చేసినందుకైనా పడతాయి కదా మార్క్లు ఏంతోటి చేసినందుకైనా
అ
ఒకదానికి మూడు మూడు వార్కులు వేసుకున్నా ఏమో లే వద్దు ఆలోచించకూడదు దాని గురించి
వాడు భయం భయం వేస్తుందిరా జేఎన్టీయూ రిజల్ట్స్ వచ్చేసినాయి మా ఫ్రెండ్స్ అ మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ వచ్చాయంటారు మా అందరి రిజల్ట్స్ వచ్చినాయి మనవే ఇంకా రాలేదు అంటే మన కాలేజీ తెలుసు కదా ఫుల్ళ లాగ్
నితిన్ వాలకి మే ట్వంటీ మే థర్టీన్త్ నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళకి మే ట్వంటీ ఫోర్ క అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చ వచ్చేసినాయి అప్పుడే వాళ్ళకి లాస్ట్ వీక్ రిజల్ట్స్ వచ్చేసినాయి టూ వీక్స్ లో వచ్చేస్తాయి వాళ్ళకి అన్ని కాలేజెస్
పుల్లారెడ్డి వచ్చేసింది పుల్లయి కాలేజ్ వచ్చేసింది ఆర్జ జఎం వచ్చేసింది అది ఇంకా ఆర్జఎమ్లో సాయంత్రం కాలేజ్ వచ్చేసింది ఎస్ఆర్ రెడ్డి వచ్చేసింది ఏఎల్టిఎస్ జేఎన్టీయూ కూడా వచ్చేసది
మళ్ళీ మనలకి ఎందుకు మిర్చి రాదు
రాదు అది ఎంత లాగ్ చేస్తోరా తెలుసు కదా నీకు రిజల్ట్స్
వీళ్ళు ఎట్లా టైమ్ లో వదులుతారంటి నైట్ పుడ్న లేకుంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వదులుతార్రా
ప్పుడు నువ్వు ఎట్లా కాదు మనం రిజల్ట్స్ ఇంకా ఎప్పుడన్నా లే అని ఏదో హ్యాపీ మూడ్లో ఉండి చిల్ల అవుతాంటామే కరెక్ట్ వస్తుంది ఆ రిజల్ట్ లింక్ ఓపెన్ కాదు షాక్ అయ్యాలనిడుంటాడు పులబాల్ అని ఇన్స్టాగ్రామ్లో వాడి నిజంగాంటే చా నేనుందు మడసానంగా ఆటోకి వస్తాన ఆటోలో వస్త అంటే త్రీ వన్ రిజల్ట్ వచ్చిన బ్రో అని అందరూ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే వచ్చేళ్ళ ఉంటారు కదా చూస్తే లింక్ ఓపెన్ కలా సచిపోయినా పో భయపడి అప్పుడు అన్ని సబ్జెక్టులు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే
అంత భయం వేసిందంటే ఈది దానికి నా కొనుకుతాయి చేతులు నిజంగా నేను మార్క్స్ చూడంను ఫస్ట్ పవర్ సిస్టమ్స్ ఓపెన్ చేసా
నేను అవన్నీ చూడని తెలుసా ఫస్ట్ ఓపెన్ చేసినమంటే క్రెడిట్స్ చూసేస్తా ఎన్ని క్రెడిట్స్ ఏంటే అన్ని క్రెడిట్స్ ఉంటే ఇక అయిపోయా పాస్ డిప్లొమా లో కూడా ఇంత టెన్షన్ పడల నేను ఎందుకంటే అక్కడ ఒక రూల్ ఉంటుంది కరికుయలమ్ బుక్ ఉంటుంది టక్స్ట్ బుక్ ఉంటుంది చక్కగా చదువుకో పోదండి ఇక్కడ వచ్చి వచ్చినాక క్వశ్చన్ బ్యాంకులు నమ్మి నమ్మి నాకు టూ వన్ నుంచి క్వశ్చన్ బ్యాంకులు అలవాటు పడిపోయిన బాగా
అవును అదైతే నిజమే
నా వాళ్ళ అంత క్లియర్గా క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టినారు క్వశ్చన్ బ్యాంక్ లో ఇది గోండి ఎందుకు ఇస్తారని మనకు ఉంటుంది ఎందుంటే ఆట మస్ కాలేజు
అవును
తర్వత చదువుకున్నా అట్ల ఆయిన పవర్ శరత్ సార్ ఎట్లా టూ టూలో త్రీ వన్లో చూసినాం యూనిట్ కి నాలుగు కశ్షన్ ఇచ్చి దాంట్లోనే వచ్చినయి గుర్ వస్తుందా సెమ్ కి ఆ ఇప్పుడు చూసి ఇట్లా మారిస్తే ఎవడని అనుకుంటాడా ఎప్పేబ్ హ్యాపీస్ క్వశ్చన్స్ నేనే ఏమనుకున్నా కున్న పాసెస్ టెన్ పాయింట్స్ తెచ్చుకోవచ్చ లే టూ టూ లో ఆడికి పోయినాక జంబాలక్కడి జారు మిటాయా అయిపోయానా వాడు పది ఇరవై అయిన్నాక నేను నేంటలు లేపోతిరి నేను ఇప్పుడేదో మనశ్శాంతి ఉన్నాను నువ్వు ఎందుకు రా ఇప్పుడే ఉపాస సతాచ్చింపుతుందినితో మళ్ళీ నాకు ఈ టెన్షన్ ఉంటే మళ్ళీ ఈ టెన్షన్ పెడతా అ నువ్వు నేను కిట్టు తిట్టి పెట్టుకిట్
ఉమ్ ఏమనిందా ఆ పాప
మాట్లాడు అన ఏది మాట్లాడేది చెప్పు
ఆ
ఏమని మాట్లాడేది పొద్దున్న ఆరు గంటలు చూసి గుడ్ మార్నింగ్ మెసేజ్ వేస్తోంది మళ్ళ అప్పుడుడ స్టార్ అయ్యంది నైట్ పనుకుంటే గుడ్ నైట్ మెసేజ్ వస్తోంది
ఆ
ఆ పిల్లవి వదిలేటటు ఎట్టి లేదు అక్క నిజం చెప్పాలంటే ఎందుకువ వాట్లు మారిపోతాంద ఏమో బా బళ్ళీ జోల్లు నాకు అచ్చలు నచ్చడం వాళ్ళంటే ఎట్లా చేసుకుంటావు చ్చా మా ఇంట్లో యాక్సెప్ట్ చేయదు తల్లి
మి అమ్మ కి చె
మా అమ్మ ఎట్లా సంబంధాలు ఎట్లా అమ్మాయిలు చూస్తా అందుకు తెలుసా వాళ్ళు ఎంతో బాగుంటారో చూస్తా అట్లే చూడబుద్ది ఎట్లుదో తెలుసా అట్లాంది ఆ పా పాపని నేను ఎప్పటి నుంచి ఇష్టపడత అన్న మా అమ్మ కూడా ఇష్టం ఆమెని చేసుకోవాలి అనుకుంటే మధ్యలో విలాంత వేస్ట్ ముక్కం వాళ్ళు
సాత్వికనా
ఉమ్
అమ్
ఎంతో బాగుంటుంది చూసి అట్లే కూర్చు చూడాలనిపిస్తుంది తెలుస నాకు అంత ఇష్టం
ఇంక ఏం లే
ఈళ్ళు చూస్తే అందరు తొండ బిక్కి మోకాలు అందరూ పై నుంచి కింద పడుతు చూడు టెంకాయ ముక్కు మొగాళ్లు అందరు అట్లా వస్తున్నారు
అయ్యో
ఏందు నాది ఆత అట్లా ఇపోయింద జాబ్ వచ్చింది ఇ పటికి ఆ పిల్లని సెట్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళు ఒపేసుకుంటారంట మా మామూళు అది పాయే హోప్ హప్పు ఉంట ఇం ఉండది హోప్ కి ఫైనల్ ఇయర్లే మళ్ళ చూసి తలకాయ మగంద ఒకటి గుడ్ మార్నింగ్ బాగున్నావా తిన్నావా
స
స్టార్ట్ చేసింది నిన్న నిేన్న నన్ను ఎత్తలేదని చెప్పి నా ఫ్రెండ్ నటరాజు కొత్సిముక్కడు అంటవే వాడికి ఫోన్ చేసింది అన్న ఫోన్ త్తమన నా వాడు నేను ఎప్పుడు అనంతపురంలో కలిసినని చెప్పినా కదా
ఆ
ఆ రోజు గిఫ్ట్ ఇచ్చిపోయింది నేను వద్ద దాన్ని ఇచ్చిపోయింది అనంతపురం లో హాస్టల్ ఉండేది రైల్వే స్టేషన్ కు వస్తుందని చెప్పిన కదా అప్పుడు ఫోన్ గుంచుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు అంటా నా రూమ్ేట్ రట్టరాజుళ నా ఫోన్ తీసుకుని నాకు తె అ నంబర్ చేసేసుకడి
అంటే నువ్ అంత మధ్యలో ఎకుకుం ఇట్లున్నావు అ తీసుకొని ఎంత
పని ఫోన్ చేస్తే వాడు సిస్టర్ ఇస్తున్న సిస్టర్ వాడు దొంగమకు మట నేను ఎప్పుడు బ్లాక్ చేదు మళ్ళీ నువ్వు ఇస్తావ చెందిన నేను వానికి
చదు నీ ఈ మొబైల్ అప్ప్ తీసుకునిదాకా నువ్వ అంత మత్రలే క్క కొన్ని ఎట్ల నా ఉంటుంద ఆట్లేట్లా వా చుపోత్త నీకే నిజంగా నీకే నీకు అర్థంగాృష విేషోగోజార్ అట్ల ఏస్
వాడు నాకు ఆ పాప ఆ పాాప దగ్గర నుంచి నాకు కాల్ వస్తే నా రూమ్ మీట్ భయపడతాడు ఆ పాప ప ఏడుస్తుంది మళ్ళీ మీన్ టెన్షన్ పెడతాద అని
ఆ
ఎవరెవరో ఫోన్లు చేయాల ఫోన్లు ఎత్తారున్నా అనలా మళ్ళా బెదిరిల వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నాను నేను మీరే కాబట్టి వేరే వాళ్ళైతే మాట్లాడతాను ఎందుకు ఇవన్నీ టార్చర్లు అనిపిస్తాయి
హ
చె ఏందో ఈయన చదువుకుందామని అనుకుంటాంటే ఈ ఓటు మధ్యలో ఇవన్న పక్కం బడితే దుబ్బట్ నాకు మళ్ మది
నేను ఏదో ప్రశాంతా అంగా ఉంట నా కూడాడా తగలబద్ నవ్వు నువ్ హాయిగా రీల్స్ చూసుకుంటున్నా
నాకు వాడు చెప్పినప్పటి నుంచి పేపర్ మొత్తం రీవాల్యూషన్ చేస్తున్నా ఫస్ట్ క్వశ్చన్ మ్యట్రిక్స్ రాసిన
నువ్వు జప్పద్దు ఊరుకుండు మనికంటా ని కట్ చేస్తా ని క అట్ేస్తా ని కట్ చేస్తా
సరే సరలే మాట్లాడండి
బైమేస్తంది
మళ్ళీ ఏం తెగ రాసేసినావ్ కదా ఎగ్జామ్లో నా ఎప్పుడు చూసినా ఇద్దరు మొగలు మొగలు చూసుకుంటాంట
ఇంగ పేపర్లు నింపొచ్చిన ఏందో నాకు వచ్చినా సొంతంగ లాస్ట్కి ఆ
కానీ నాకు కొంచెం డిప్లమా నాలజి కొంచెం యూజ్ అంది తెలుసా అక్కడ సిమెంట్ వద్దులే దానికి ఎందుకు మళ్ళీ చె
యాల్ రా నువ్ రాసినావ్ లేరా నువ్ పాస్ అయితావ్లేరా ఎందుకురా
అ నాగేం టెన్షన్ లేద అనుకో
త క్ చెప్తా
ఏం చేయళ్ళో ఏమొ ఈ రోజు చదువుకుందాము ఆప్టిట్యూడ్ ను అది కంటిన్యూ చేద్దాము రైల్వేవి అనుకున్నాన వీడు దుబ్బోడు ఫోన్ చేసి రేయ్
నువ్వు ఇంకోసారి అబుల్ ఫోన్లు ఎత్తొద్దు బ్లాక్ చేస్తా నీ నంబర్ తీసుకోను అబుల్ ఊరికే భయపెడ్
మ్ అదిికాక వని బాధ అది కాదు అ ఇప్పుడు వాడు ఒక కాముడి పీస్ లాగా నీరుజలాగా ఇప్పుడ వాడు ఉన్నాడనుకో వీడు రవితేజ గాడు జిపియరు పురుషోత్తి ఇట్ల వాళ్ళంతా నువ్వు పడుతది రానికి ఈసారి ఫిక్స్ అయిపో సప్లే రాాసుకుంటావు నువ్వు
ఆ
అంటాడా వాడు బేయబడిపోతాడు
ఉండాయ ఆ బూల్కి సప్లీలు
అస్సల్ లేవు పాపము ఎప్పుడు చూసినా సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మధ్యలో పాస్ అయిపోతాడు నీకు తెలుదు త్రీ వన్ వన్కి ఎయిట్ పాయింట్స్ వచ్చినాయి
మ్
ఇగ హ్యాపీ ఫుల్ ఖుషి అయిపోయినడు చిబేరికి కోపం ఎయిట్ పాయింట్లు వచ్చినాయా కానీ సిజిపి సెవెన్ పాయింట్ ఫోర్ తగ్గరే తక్కువే ఉంది
మ్
వీడు జుబేర్ కి ఎంత ట్రై చేసినో సిక్స్ పాయింట్స్ దాటవ్ అదే సెవెన్ పాయింట్స్ ద దగ్గర కుడ్రావ్
మ్
వాళ్ళ బాధలు వాళ్ళవి
ఏందో అంతా లాస్ట్ సెంలో అందరికి మ్యాక్సిమం వచ్చినాయ్ అనుకుంటా
త్రీ వన్ కాదు
ఆ లా లాస్ట్ సెంలో ఎవరివి సప్ ప్లిల్ పడింన్లే కదా మాక్సిమం పడిండవు కదా
పడ్నయ్ అబ్బ వీళ్ళ ఇ వ్ ఫజు విలంత బర్రే విలం త డిజిటల్ సర్కిల్స్ రాసుకునే క్వశ్చన్స్ పెన్నాడు